హలో
ఆ బ్రో
ఆ
ఏం జేత్తనావ్ బ్రో
ఇప్పుడు అడ్వెంచర్
ఊహూ
ఊమ్
మళ్ళ ఎప్పుడు పెడతావు బ్రో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడున్నాయి
ఆ బ్రో
ఎప్పుడున్నాయి మళ్ళా వెబ్ ఆప్షన్సు
అది నీకు ఒకటి పెడతా బ్రో అద్ చూసుకో ఓసారి సరెనా అందులో నేను సెకండ్ ఫేజ్ లో ఎప్పుడుందో తెల్వదు ఇది రో ఈరోజు డేట్ ఎంత ఫోర్టీన్ కదా
ఆ ఈ రోజు ఫోర్టీన్
ఆ ఎయిటీన్ అనుకుంటా జులై ఎయిటీన్ నుంచి స్టార్ట్ అనుకుంటా
ఆ ఆ
ఊ
అందులో ఒకవేళ మంచి కాలేజ్ ఒత్తే అందులో పోతా
ఇప్పుడు పెట్టినావు కదా ఇప్పుడు ఇంకో కాలేజ్ వచ్చింది అనుకో మంచి కాలేజు దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేయకూడదు అంట కదా సెల్ఫ్ రిపోర్ట్ చేయకూడదు సీ గిట్లా గట్టకూడదంట కదా
ఆ కట్టకూడదు ఫీ కట్టద్దు కానీ సెలైఫ్ రిపోర్ట్ చేయాలనుకుంటా
సెల్ఫ్ రిపోర్ట్ వీడియో చేయగుతంట బ్రో, ఈ కాలేజ్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చినా ఫస్ట్ ఫేస్ లో వచ్చిన కాలేజ్ తీసుకుంటే, అవసరం లేదు.
ఆ
ఆ అట్ల
ఇప్పుడు ఒకవేళ మనకు సెకండ్ ఫేస్ లో కాలేజ్ వస్తది.
నాకు
మల్ల ఆ కాలే పోకు పోనీరు, పోవద్దనుకుంటే మళ్ళీ ఇగ కట్టనవసరం లేదు గద ఇగ
ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కట్టనవసరం లేదు.
అందులో పోవలంటే, పోవలన్నా గుడా చేయనివసరం లేదా?
పోవాలన్నా పో పోవాలంటే చేయాలి పక్క.
ఆ
ఆ పోకూడదు అంటే చేయకూడదు.
ఆహ
పో అంటే పదివేలు, పదిహేను వేలు, ఏడు నుంచి తెస్తాం బ్రో?
ఆ అంటే ఇప్పుడు ఇవి అం దాంట్లోకి వస్తే ఏమో కదా బ్రో, సెల్ఫ్ మీటింగ్ చెత్తదట మళ్ళీ కట్టనవసరం లేదేమోగ
మళ్ళ ఎప్పుడొస్తయి బ్రో మొత్తం అయిపోయినంక వస్తదేమో, కాలేజ్ లో పడ్డాక
దాని ట్రాన్స్ఫర్ అయితయ్ అంట.
ఆహ ఆహా ఒకవేళ చేయకుంటే ట్రాన్స్ఫర్ అయితాయి బ్రో, అది కాదు నేను అన్నది ఆ వేరే కాలేజ్ వస్తే, వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతయి
ఆ
మళ్ళా మనకు పడతాయంట కదా.
ఆ పడితే అంటరు మరి ఏమో ఈ రేవంత్ రెడ్డి అంత కదా. అంతా ఇజి కాజు ఐతాన్నయ్
అదే కదా చిక
పడేది తంతరిగా వాన్ని చూసి చూసి
ఆ గాల్లో మాట్లాడేది కలిన్న మొన్న వాడుగిన అట్లనే మాట్లాడి అనీసం వంతోటి మాట్లాడవన్నీ ఫీర అయింటి రెండు మూడు తప్ప, ఆ
మాయి గుడ అట్నే అయినయి ఒక రెండు మూడు
ఆహా మీరు రెండు మూడే బ్రో, కనీసం నాలుగైదు అయింటై నావి వాడు నాకు ఫోన్ చేసిన అట్లనే అయితుంటది నేను వానికి ఫోన్ చేసిన అట్లనే అయితుంటది. ఆ లేదు బ్రో అస్సలు పడతలేదు వర్షం అయితే.
ఆ ఇట్ గుడ వత్తలే మొత్తం, ఎండల్ కొడతన్నయ్ బాగా
ఎండల్ గట్టిగ్ కొడుతున్నయ్
ఈ వారం రోజుల కాంచి నేరే అవుతున్నయి మళ్ళా
ఉమ్
అందరు ఇప్పుడే నార్మల్ గిట్ల నారు గిట్ల జల్లీలు, ఒడ్లు గిట్ల. నార్మల్లీ ఇప్పుడే ఏసిర్రు అందరూ, ఇప్పుడేమో వర్షాలు పడతలేవ్, వర్షాలు పడతానిత్తే
రైతులకు ఇబ్బంది బ్రో
ఉమ్ ఈ సంవత్సరమే ఘోరమైతాంద్. పోయిని సంవత్సరం ఆపోయిన్దంటే ఈ టైమ్ కల్ల మొత్తం, చెరువులు అలుగుబట్టినయ్.
నిజమ్గా బ్రో ఆగస్ట్ వరకు గట్టిగ వర్షాలు వడ్డాయి తెల్సా. హు ఆ ఆ
ఆ ఇగ వినాకులు పెట్టినప్పుడు ఇగ దంచుతాయ్ గావచ్చు సారి
ఆ హా ఇప్పుడే వాడకుంటే అప్పుడేమ్ వడతాయి బ్రో అప్పుడు వాడేం లాభం జెప్పు ఇప్పుడే వడాలి గదా
కో ఆ
ఈ నేన్ ఫోన్ల్ల చూస్న ఈ జూలై ఎండింగ్లనా జూలై మిడిల్ల్లోనా జూలై జూలై ఎండింగ్లనే అనుకుట్టా వర్షాల్ పడతయంట
ఆ ఆ
మ్ అట్లన్ చెప్పిర్రు ఏమో మరి గ గట్టి వర్షాల్ పడతఅన్ట రెన్, మూడు రోజులు హ్మూఁ అంతే ఏమనున్నా జూన్లోనే చిన్న గున్నప్పుడు నేనూ కరె క్ట్ స్కూల్ స్టార్ట్తున్నాయన్టే అప్పుడు రైతులు అప్పుడు దున్నేది
ఆ అదమ్మ ఆన్న్తే ఆ టైం కి దున్నేది వర్షం బడతండేది స్కూల్కు యేది మనం అప్పుడు. ఆమ్ బస్సులో పోత వర్షలు పడేది బాగా అప్పుడు
ఆ ఒక ఓ రెండు, మూడు సార్లు ఆటోలో ఓతున్టి నేను.
ఆ ఆ ఆ
హ బ్యాగులు పైన పెడుతుంటిమ్ మేము కింద సరిపోదని అయితే ఐతే కూల్ లేదని మధ్యల్నుంచి మళ్ళా ఇంటికోచ్చేస్నాంక మనా అపుడు సేప్పు గదు మన హ్యాపీనెస్సు.
మళ్ళ క్లాస్ రూమ్లో అందరూ కుసున్నప్పుడు వర్షం పడితే మస్సనిపిత్తది
హ ఆ ఆ చిన్నగున్నప్పుడు వేరే బ్రో ఇప్పుడు వేరే చిన్నగ ఉన్నప్పుడు వద్దన్కుంటాం, పెద్దగయినాక కావాలన్కుంటాం.
అప్పుడేమో ఏం తెల్వదు ఆలోచించలేమ్ గుడ, గవట్టిగ అప్పుడు హ్యాపీ వేరిగా. ఇప్పుడంతా అన్ని టెన్షన్లు అయి ఎక్కువయి
మ ఇంగా
హ్యాపీనెస్తక్ హ్యాపీనెస్ తక్కువైతవున్టది పెద్దగాయితంటె
తక్కువైతాన్టది గని మనం పెంచుకుంటూ ఉండాలే దాన్ని డబ్బున్టేనే హ్యాపీనెస్ బ్రో
ఆ అవును అది మాత్రం నిజం
ఆ ఆ డబ్బున్టేనే హ్యాపీనెస్ డబ్బు లేకున్, డబ్బు లేకుంటే అన్ని కష్టాలే. తిన్నవ బ్రో
ఉమ్ తిన్న అయిపేన్ది
ఉహ వాడేల్పేన్డా
ఉ హు ఇంటికి పోయిండు వాడు కూడా తిన్టా అని పోయిండు
ఉహు
ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటది ఇటు సైడు మా సైడు
అండి
పోదానికి ప్లాన్ ఏత్తన్నా ఆ ఆ వాహా ఇప్పుడు కాదు వర్షాలు పడతలేవు వర్షాలు ఇప్పుడే ఆగిపోయినాయి పోదాం అనుకున్నాం
ఊ వర్షంలో పడితే బాగుంటది
ఆ వర్షాలు పడతాంటే పోతే ఇంకా మంచిగ ఉంటది, ఏం లేదు ఒక వీడియో తీసుకుందామని మంచిగా, పోయినట్టు
ఆ
అట్లా మెమోరీ కొంచెం గుర్తుండదానికి చిన్నప్పుడు వేశినం.
ఆహాహా
చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఏ ఒకటి లేపు అయితే మరి మంచిగా ఉండదు
ఆ అంతే కాదు
ఏ ఇంకా మూడు రెండు మూడు సంవత్సరాలు ఆగితే ఎటోడు అటే పోతాడు ఇక, కలిసేది కూడా ఉండదు. ఇక నేనే ప్లాను వేత్తాం, మా వాడు ఇంకోడు హైదరాబాద్ లో ఉన్నడు.
ఆహ
రాకేష్ అనేటోడు, వాడు వస్తే వాడు ఆల్రెడీ ట్రిప్పులు తిగుతాండు. అ డిగ్రీ కాలేజ్ లో చదివి
ఆ
ఆడొచ్చిన తర్వాత ఈడు
రెండు బ్రో బ్రదర్
హలో
అందరు ప్లానేసిన్రు అన్నమాట
ఆ రెండున్నాయి వాటర్ ఫాల్స్ ఒకటి ఏమో భైరం వాటర్ ఫాల్స్, ఇంకోదాని పేరు ఏందో ఉంటది. రెండూ పోయి చూసొద్దమని ప్లాన్ నాలుగు బైక్స్ ఉంటే, ఒక బైక్ మీద ముగ్గురం
చెప్పలేదు మామా అనిల్ గానికి, అనిల్ గానికి చెప్పాల్సింది ఇది. మేకపోతు చచ్చిపోయిందని చెప్పి అమ్మాల్సింది, లేకుంటే ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి అమ్మాల్సిందని చెప్పాలని
హా అడుగుతాడంట, ఇప్పుడు ఐదువేలు అడుగుతాడంట.
ఆహా అడుగుతాడంటనా
ఏవిత్తరు, ఆ ఐదు వేలు సెల్ఫ్ రిపోర్టింగ్ కి టెన్ థౌజండ్ నేనే ఇత్తన్నా వాళ్ళ డాడీకి ఆ చెప్పినా, వాళ్ళ డాడీకి నేనే చెప్పినా పదివేల అయితయి అని చెప్పిన, చిన్నగ పన్నెండు వేలు అని చెప్తే అయిపోవు పన్నెండు వేలని చెప్పినట్టుంది, పన్నెండు వేలని చెప్పి రెండువేలు స్కామ్ చే
అహ్హా, వాళ్ళ డాడికి నువ్వే పోయి పుల్ల పెట్టాలన్నమాట.
చెప్పినా, ఈరోజు వచ్చిండు పొద్దుగాల వచ్చి ఏందిరా మీరు ప్రైవేటుకి పోతానంటారంటే, ప్రైవేట్ కాదు ప్రైవేట్ అయినా మాకు ఫ్రీయే ఉంటది, మేము ఇంటరు గౌట్ లో చదివినాం కాబట్టి, ఫ్రీయే ఉంటది అనన్నం
ఆ
సరే ఇత్తలే అన్నాడు ఇగ
ఆహా
వాడు ఇప్పుడు ఈ కాలే ఈ ఏడంట కదా సెల్ఫ్ రిపోర్టింగ్, సెకండ్ ఫేజ్ లో ఇస్తారంట, సెకండ్ ఫేజ్ కే ఇత్తారంట
ఆ శ్రీదత్త బాగుండదని చెప్పినడు వాడు
అదే వాళ్ళు మొత్తం స్కాన్ చేస్తారట
ఊ స్కామ్ చేస్తారంటా అని చెప్పి
అందుకనే ఇగ సెకండ్ ప్లేస్ లో ఎత్తే చెప్పినా ఇయ్యామని చెప్పినా
ఉ ఊ
మా డాడీ కూడా నాకు ఇచ్చిండు నువ్వు కూడా ఇయ్యల వాని కని చెపిన
ఆ
ఊ
నువు కూడ ఇయకుంటే మన్నోళ్లు అంతే బ్రో వేరే వాళ్ళు చెప్పి ఎంత వరకు మాటినారు
అంతే ఒ ఇగ వానికి చెప్పరాదు ఎప్పడు కూడా వాడు ఇట్లా ఆన చెప్పినా కాని వినడు వాళ్ళ డాడీ ఇట్లా ఎప్పడు వాడు ఇట్లా ఫ్రీగా ఉంటది మన పైసలు మనకి కొస్తాయ్ అది ఇది అని చెపడువాడు
ఆహా ఇట్ల ఎప్పుడు కావాలి ప్చ్ ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళా ఫ్రీ గా రిటర్న్ వస్తాయి కదా అప్పుడు ఈడే చేసుకుందాం అని ప్లాన్ చేసింటాడు
ఆ
ఆ
నేను చెప్పినా మరి ఐదువేలు రిటర్న్ అతయని చెప్పినా మరి
ఆ
చ అయినా ఇగ వాళ్ళకేం తెలుతది మన మన కొండ పెట్టి కొడతాం ఆ
ఆ టైమ్ లో ఎవరు పట్టించుకోరు వచ్చినాయన్న
ఆయన వస్తేయ రావో కన్ఫామ్ తెలిదు మనకి
అదే కదా
ఆ వస్తే ఎప్పుడు వస్తాయంట బ్రో
ఇది మొత్తం అయిపోయినాక ఒస్తా అడిగిన వేరళ్ని అడితే మొత్తం సీట్ అలాటు ఇప్పుడు మన కాలేజ్ ల అడ్మిషన్ అయిపోయిన తర్వాత వస్తాయని చెప్పిరు
మొత్తం అస్త అంటనా సగ మత్త అంటనా
సగం ఎందుకు ఒస్తయ్ బ్రో మొత్తం వచ్చేసేక
అవునా మరి మా వాళ ఫైథౌసండ్ ఫైవ్ థౌసండ్ ఏ పడి అంట మా సీనియర్స్
ఉహు ఎమో బ్రో నాకైతే చెప్పిరు మొత్తం పడిపోతాయని చెప్పిరు
ఆ
అంటే నీకు ఫీజ్ ఏమి గన్ చూపియలేదా
పిజా ఏమో బ్రో అది అయితే తీసుకోవచ్చు రాసిప్ట్ అయితే
అలాట్మెంట్ ఆర్డర్ తెచ్చినావ నువ్ ఫస్ట్ టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత కనిపించింది
సెవెంటీ సిక్స్ ఏమో చూపెట్టింది సెవెంటీ సిక్స్ థౌసండ్ ఏమో చూపెట్టింది
సెవెంటీ సిక్స్ థౌజండ్ కట్టాలి మరి అందులో నువ్వు టెన్ థౌసండ్ కడితే చాలు ఆ ఫీజ్ కట్టాలి తర్వాత ఫీజ్ రియము రియంబర్స్మెంట్ ఏమో ఐతది
అవునా అది కట్టాలి ఇప్పుడు
ఆ అప్పుడప్పుడు కట్టుకోవచ్చంట గానీ ఆ అది మొత్తం కట్టి ఒకా ఇప్పుడు స్కాలర్షిప్ లో ఫీజ్ రీయింబర్స్మెంట్ అని ఉంటదంట. అదైతెనే హ్ము
ఏ టైంలోపు కట్టాల బ్రో అయి
ఏ టైమొ అది మనకు క్లారిటీ తెల్వదు గాని నాకైతే నో ఫీ పేమెంట్ ఎందుకంటే నేను గవర్నమెంట్ ప్లస్ ఎస్ టీ గదా
ఆ
అందుకే మనకు నో ఫీ పేమెంట్.
ఆ నేను తర్వాతిక్ కాల్ చేత్తా బ్రో చూపెడుతా అది.
ఆ చూపియి ఓ సారి ఏందో అలాట్మెంట్ ఆర్డర్ పెట్టు పీడిఎఫ్ వచ్చి పీడిఎఫ్ ఉన్నదా డౌన్లోడ్ చేసినవు గదా పీడిఎఫ్.
అహా డౌన్లోడ్ చేయలే ఆమె డైరెక్టు జిరాక్స్ తీసే ఇచ్చింది.
ఆ ఆ ఏం గాదు అదైనా ఏం గాదూ నువ్వు అందా ఆ ఫోటో తీశి పంప్ చూద్దాం నాకైతే ఫై థౌజండ్ వన్ హండ్రెడే ఓన్లీ ఏందదీ. కాలేజ్ కి కట్టడానికి మాత్రమే
ఆహా గౌట్ కాలేజే నీది
హ్ము
ఇప్పుడు ఈ సెవెంటీ సిక్స్ థౌస్ ఇయర్లీ కట్టుకోవాలా నేను
ఆ
ప్రతి ఇయర్ కట్టాల్నా
ఆ ఏమో తెల్వదు అది క్లారిటీ మనకు తెల్వదు గదా బ్రో
ఆ ఆ వాళ్ళే కట్టుకోవాలి గావచ్చు వాళ్ళు కట్టుకుంటే వాళ్ళేకే వస్తది అనుకుంటా.
ఆ వాళ్ళే ఏం కట్టరు వాళ్ళక్ వాళ్ళకు వస్తే. మనక్ ఎందుకు చెప్తారు బ్రో వాళ్ళు అందరివి కట్టేసుకొనీ. అందరివి కట్టేసుకొని అందరివి వాళ్ళే పెట్టుకుంటారు అప్పుడు. రావు అన్నట్లు ఎవ్వరు పెట్టరు ఎవ్వర్ ఇయరు ఫస్టు అన్ని డబ్బులు కట్టాల